హలో
హాయండి
హాయండి ఎలా ఉన్నారు
బానే ఉన్నామండి చాలా బావున్నాం మీరెలా ఉన్నారు
అవున అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానంటే ఇప్పుడే బియ్యం చెరిగి కొంచెం కడిగి గ్యాస్ మీద పెట్టానండి వంట చేస్తున్నాను అన్నం అడతానా
అవునా నానపెట్టారా అండి బియ్యాన్ని
నానబెట్టానండి ఒక పది నిమిషాల్ నానబెట్టాను తర్వాత ఇప్పుడే గ్యాస్ మీద పెట్టాను ఎందుకంటే కొంచెం వాతావరణము ఆ చల్ల చల్లగా ఉన్నది కదా అండి ఇంత ముందు వర్షం పడ్డది నాస్ తైరు ఆకలయితా దానంత దీంట్లో వాళ్ళు పిల్లగాండ్లు ఎ తొందరగా వంట చేద్దాం
అవునా కర్రీ అయిపోయిందా అండి మిరి మీది
కర్రీ పొద్దడితే ఉన్నదండి మధ్యానమే వంట చేసినాను చికెన్ వండిన అదే ఉన్నదండి
పోప్
సరిపోద్దిప్పటికి
మ్మ్
మీరు వేశార అండి వంట ఇంకా కాలే కావచ్చు పూర్తిగా
మేము కూడా ఇప్పుడే బియ్యం కడిగి నానపెట్టి ఉంచాం పో పప్పు ఉంది పొద్దటిదే ఎగ్స్ బాయిల్ చేసి ఉంచినాం దాన్ని ఫ్రై చేసి లంచు డిన్నర్ టైం కి పిల్లలు కో మాకు అయిపోద్దది
కడేసి అండుకుంటారా అండి ఉడకబెట్టి పొట్టు తీసిన తర్వాత
ఆ మా అక్క పిల్లలంటే ఇలాగే తినేస్తారు అంటే అందరిది లోపలిది ఎల్లో ఉంటాది గదా అది తిన్నారు వాళ్ళు కాబట్టి ఓన్లీ పైంది వైట్ వాల్ బయటదిచ్చి ఇచ్చేస్తాం వాళ్ళు అన్నంతో సహా అది తినేస్తారు మేము మన ఫ్రై చేయాలన్నా లేకపోతే ఏమైనా కర్రీ చేయాలన్నా మా మేము ఆ దానిలో యూస్ చేసేస్తాం
ఆ అలానా
మ్మ్
ఇ టైమ్ వెళ్ళారా అండి ఈ మధ్యన బయట బజార్ కు బయట ఏమైన ప్రయాణాలకు కు ఏమైనా బట్టలు ఏమైనా కొనుక్కున్నారా అండి మధ్యలో మీరు
షాపింగ్ అయితే చేయలేదండి కానీ ఆధార్ అప్డేట్ బ్యాంక్ పనుల వల్ల బయట తిరగడం చాలా జరుగుతుందండి ఇప్పుడు
దేని గురించి అండి అప్డేట్ చేయడం మరి మా
అంటే మా అమ్మమ్మకు ఆధార్ మీద నంబర్ ఉండే మొబైల్ నెంబర్ అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు కాబట్టి దాని అదే బ్యాంక్ లో కూడా ఉంది ఇచ్చి కాబట్టి ఇప్పుడు అది నడుస్త లేదు అయితే దాన్ని చేంజ్ చేయించడానికి వెళ్ళాము ఆధార్ కార్డ్ వచ్చేసింది మళ్ళా అప్డేట్ అయ్యి కా ఇగ బ్యాంక్ వెళ్ళి నంబర్ చేంజ్ చేయించి రావాలి
ఎందుకంటే అన్నిట్లలా సేమ్ ఉండాలానా ఈ ప్రాసెస్
అవునండి ఎందుకంటే ఓటీపీ ఏమైనా వచ్చేది ఉంటే ఆ నెంబర్కి వస్త వస్తది కదా ఇప్పుడు ఆ నెంబర్ వర్క్ లో లేదు
మరి యూజ్ చేయాలి కదా అండి నెంబర్ ను మరి అప్పుడు నే వాడాలి కదా
అంటే పాతదండి ముందు మనం చిన్న ఫోన్స్ నోకియా అవి యూస్ చేస్తుండే కదా
ఓహో డబ్బా ఫోను
ఆ అ ఇప్పుడు అది వర్క్ చేయట్లేదు
అ
ఓ ఇంతకు ముందు ఒకసారి ఓపెన్ చేయించినాం కానీ మళ్ళా అది బ్లాక్ లో పడిపోయినట్టు ఉన్నది కాబట్టి అది యూజ్ చేయట్లేదు
అ
ప్లస్ అంకడా అది మన దగ్గర కూడా లేదు మా అక్క దగ్గర వాళ్ళ ఊర్లో ఉంది ఆ నెంబర్ ఇప్పుడు అవైలబుల్ గా అవైలబుల్ గా ఉండదు కాబట్టి చేంజ్ చేసి ఇప్పుడు వర్క్ లో ఉ నా నంబర్ ని యాడ్ చేయించాను
అట్లయితే దేనికైనా ఏదైనా సదుపాయాలు కల్పి అే అది అన్ని ఒక తీరుగా ఉండాలి
అవునండి ఇప్పుడు అవును ఇప్పుడు బ్యాంక్ లో రేపయినా ఎప్పుడైనా వెళ్లి త్వరగా చేయించాలి ఎందుకంటే పిన్చిన్ కూడా ఆమెకు ఆ అకౌంట్ లోనే వస్త వస్తది
ఆ అవునా
హు
కొత్త పెంచిన్లు ఇట్లా పెట్టుకుంటున్నారు కదా మరి మీ అమ్మమ్మ వటాయించారా
ఆ అప్లికేషన్స్ ఇచ్చేసాం కానీ ఇంకా రావట్లేదు ఇప్పుడు వచ్చే మంత్ ఈ జులై మంత్ లో నుంచి వస్త వస్తాది కావచ్చు పిన్షన్
జూలై నుండి వస్తదా
ఆ ఇప్పుడే ఈ నెల నుంచి ఎందుకంటే ఈ జూన్ లోనే అప్లై చేసేసాం
అప్లై చేస్తే అక్కడ కొట్టద్దా పంచిని ఆఫీసర్ మున్సిపిటీయయి
అదే ఆ ప్రాసెస్ కే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఒక నెల ఎక్కువనే అగుతుంది నెల కంటే
నేర అయి అప్లై చేసిన కూడా ఇంకా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సార్లు ఆఫీసర్లు ఇంకా పెన్షన్ ఇచ్చేది కొత్త వారికి లాగిన్ కాలేదండి అది ఒకటి నెంబర్ ఉంటది లాగిన్ అయితే పెన్షన్ కొత్త వాళ్ళ కొట్టతా ఉంటారు వార్డ్ వార్డ్ ఆఫీసర్ ఉంటారు వాడు వార్డుకు ఆఫీసర్ ఉంటాడండి ఏ వాడోళ్ళకి ఆ వాడ స్తారు ఇంకా కాలేదండి కొత్త కొత్త వాళ్ళు బాగా మంది పెట్టుకున్నారు అప్లై పెన్షల్లకో వితాంతువులు అని మళ్ళీ ఒంటరి మహిళలు అని బీడల పెన్షన్ అని ఇట్లా ఒక రకాల ఫిన్ క్షన్లకు వికాల లు ఏదో ఏదో ఉంటాయి కదా కన్లు చేతులు
అవును అవును హ్యాండిక్రాఫ్ట్స్ అలా ఉంటాయి కదా
ఆ అలాంటి వాళ్ళకి అందరూ అప్లై చేసుకున్నా కానీ ఇంకా డైరెక్ట్ పెన్షన్ ఇప్పుడే పడదండి టూ త్రీ మంత్స్ అవుదని అన్నట్టు విన్నాను ఎందుకంటే అది ఓపెన్ అయితే ఆ సారు మన ఫామ్స్లా డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత తను కొడతాడు మీ కొ కూరుకున్న విషయం అడి మధ్య మధ్య లాకున్ మ్ దలారులు ఇట్లా బ్రోకర్స్ ఉంటారు కదా వారు కూడా కొంచెం తీసుకుంటారండి డైరెక్ట్ గా మనకు కాదు మళ్ళా డైరెక్ట్ పోత వాళ్ళు చెయలేరండి మధ్యలో ఎవరైనా వ్యక్తి మాట్లాడతారు మనకు చేయించండి పస్తులు కావాలండి ఇటువంటి వాటికి
ఆ అవును మొన్న మున్సి పాలిటి మున్సిపాలిటీ నుంచి కూడా ఒక ఆమె ఫోన్ చేసిందండి అప్లై చేసుకోండి అని ఆమెతో కూడా మాట్లాడినా అప్లై కూడా చేసేసామ్ ఇగ కొంచెం చేస్తావ్ గా ఇగ తెల్వది
పచ్చుడు వస్తేని టైం పడతది ఎందుకంటే కొత్త వాళ్ళకు రావాలంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే పాత వాళ్ళది ఏదన్నా తా భర్తది భార్యకు రావాలంటే తొందరగా అయిపోతదండి
ఆ ఇప్పుడు ఆ ప్రోసెసే అండి మా అమ్మమ్మది
ఆ ప్రాసెస్ అయితే తొందరగా వస్తదండి ఎందుకంటే ట్రాన్స్ఫర్ కొట్టటి ట్రాన్స్ఫర్లా
నా తాతది క్యాన్సల్ చేసేసాం తాతది క్యాన్సిల్ చేసి ఇప్పుడు అమ్మమ్మ కోసం అప్లై చేశాను
అట్లా అయితే తొందరనే వస్తది ఎందుకంటే తాతాయం లేడు లేనందుకు ఇట్లా ట్రాన్స్ఫర్ కొడతారు అన్నట్టు
ఆ
తీసుకునోల్లు ఏవ్ డబ్బులు ఆశ కొందరు తీసుకుంటారు కొందరు తీసుకోకనే కొంటారు కొందర మాట విలువ కొంచెం మంచి మాట ఉంటే నేను చేస్తా లే దాంలో ఏమున్నది తింటే ఏమున్న గానీ కొందరు అనుభ అను ఇట్లా అనుభూతి తోటి ఇట్లా చేస్తారండి చె సహాయంగా ఇష్టంగా చేత్తరు కొందరు ఆ మధ్యన ఏమో పోని అన్నట్టు ఊరుకో ఊర్కొని తిని చేస్తారండి అందరు అలా ఉండరు కదా
అవునండి
ఇప్పుడు సమాజంలో అన్ని దోపిడీలేనండి ఎవరో కొందరు ఏపడతరు
అవును అందరూ ఫ్రాడే చేస్తున్నారు ఇప్పుడు
మరి లోకం మంచిగ లేదండి ఇప్పుడు అస్సలు ఎవ్వరి నమ్మాల మరి నమ్మకూడద అసలు అర్ధం కావట్లేదు సరిగా
అవును రిలేటివ్స్ కూడా అలాగే ఉన్నారు
చాలా నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి ప్రతిది ఒక్కటి డబ్బుతో కూడుకున్న విషయం గిచ్చా చదువే చూడండి చదువుకోకుని డబ్బులు పెట్టి చదువుకుంటున్నం చదువుడు
అవును
ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బాగా రూపాయి లెక్క కొనుక్కోని అయితాంది గవర్నమెంట్ మనకి ఏమి అంతఇస్తది ఏమి అందిస్తలేదు ప్రతి ఒక్కటి మోసపూరితమైన
ఇప్పుడు రేవంత్ రెండి చెప్తున్నారు కానీ ఎంత చేస్తారో ఎంత ఇవ్వారో అనేది నమ్మకం అయితే లేదు
నమ్మకం లేదండి
ఉమ్
ఇంకా
ఇంకా ఏంటండి మీ సైడ్ వెదర్ మా సైడ్ అయితే వర్షం వస్తుంది
ఆ మా సైడ్ కూడా లైట్గా వస్తోందండి వర్షం వస్తుంది కాని పోయింది ఇంత ముందు ఆ కొట్టిపోయింది ఇంత ముందు మళ్ళీ వస్తాంది లైట్గా కానీ పాములు వత్తున్నాయండి బాగా మా ఎనకాల కొంచెం గల్లి ఉన్నది ఎసా అందులో నుండి ఓ పరుదుల్లో పాములు ఎళ్తానయ్ వాళ్ళ ఇంత వచ్చ్ ఎదవంట అంటే వంట రూమ్ల తినేటామె కాళ్ళలుల్లే మెదిలిందట మా ఇంటి ఎనకామె అంటుంది
అయ్యో
రెండు పామ్ పిల్లలు అట వంట రూమ్లోకి వచ్చినీయట అన్నం వండగ
అమ్మో భయామైతది
ఆ ఇంకా ఆమెకి కర్వాలే కుట్టలే ఇయల రేపు రోజులు మంచిగలేవు ఆమె అదృష్టం అనుకోవాలి మూడు అట మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు పాములు
అమ్మో
ఆ రూమ్లోకి పోవాలన్నా కూడా ఆమెకు మస్తు భయమై తాందట అన్నం వండాలంటే వంట రూమ్లో పోయి అట్లా పాములు ఉన్నాయట అండి
అవును ఇంకా ఏ పాములు అవి నాగు పాములు ఓటి
ఏమో తెలియదా ఒక పాముల గురించి తెలియదట కాని పాములు అయితే వచ్చినాయట మరి ఎట్లా వెళ్ళినాయి అంటే మొత్తం డబ్బాలు మొత్తం చుట్టుకొని చుట్టుకొని వెళ్ళినాయాట
ఆ భయమయితది ఇప్పుడు ఈ రోజుల్లో
ఆ సరేనండి నా కొంచెం పనుందండి ఓకే
సరే
మళ్ళీ కలుద్దాం
సరేఅండి థ్యాంక్ యూ